హలో అండి హలో ఎలా ఉన్నారంండి
బాగున్నానండి
ఏపిస్తున్నానండి ఏంది ఇ ఫ్రీ అవునా ఆ అయిపోయిందండి డిన్నర్
నాట్ ఎట్ అండి యాక్చువల్లీ కుక్ చేసుకోవాలి
అవునా హాస్టల్ అన్నారు కదా
హాస్టలా అవును ఈ కాన్వర్సేషన్ జరగలేదు అసలు మన మధ్య ఇప్పుడేగా మాట్లాడుతుంది.
ఓకే ఓకే ఎలా ఉన్నారు.
యామ్ గుడ్ అండి
అవునా
అ
ఏం చే
ఆ ఓకే
ఓ మీరు క్వాలిఫైడా లేద ఏదైనా జాబ్
నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అయితుంది.
అవునా
యా ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అండి.
జాబ్ ఆ
ఆ నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా జాబే యా జాబే
అవునా
ఆర్ ఆర్ బి ఎన్ టి పి సి
అవునా ఎలా ఉంది మరి సబ్జెక్ట్స్ స్టడీ
అంటే చదివింది ఒకటైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది సిలబస్ అది వేరేరే వేరేది సో కొంచెం టైం పడుతది లర్నింగ్కి
లర్నింగ్ క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి.
యాక్చువల్లీ అవి యూట్యూబ్స్ లో ఇన్ ఆల్ చాలా మంది పెడుతున్నారు కదా అందులో ద బస్ట్ వన్ నీ సెలెక్ట్ చేస్ కొని వాళ్ళది వీడియోస్ చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం.
అవునా
యా
ఉమ్ హాబీస్ ఏంటి మీవి మరి
హబీస్ నథింగ్ వాచింగ్ మొబైల్ దట్స్ ద బిగెస్ట్ హాబీ ఇన్ దస్ జెనరేషన్ టు ఎవ్రీ వన్
యా అవును
య సెట్ వస్తుంది కదా సో షాపింగ్ కి ఏమన్నా వెళ్తారా వెళ్తున్నారా
అవునండి యాక్చులీ ఇప్పుడే షాపింగ్ వెళ్ళి వచ్చిన ఆ చాలా బిజీ షెడ్యూల్ ఇన్ దస్ డేస్ బస్ రంజాన్ ఫెస్టివల్ అండ్ పా తేన్స్ ఆరు ఏ అది ఆ బిజీ బిజీ నడుస్తుంది అ
ఓకే
ఇలా ఉండేండి మీకు ఈ రోజు
యా దట్ టుడే వాస్ గుడ్ బర్డే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా షాపింగ్ కి ఎందుకంటే ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మాకు హిందూస్ కి సో హిందూస్ కీ ఉగాది న్యూ ఇయర్ కాబట్టి సో విీడ్ టు వే ట్రె చే అందులో
ఇగరంటే ఏంటండి ఇన్స్పిరేషన్ కు
స్పెషలా ఆత్క్చులీ మీ వయిస్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఉగాది అంటే న్యూ ఇయర్ అన్నారు కదా అందులో స్పెషల్ అంటే ఏం ఉంటది
ఆ ఉగాది ఉగాది పచ్చడి ఉంటాది ఆ దాన్ని ఎలా ఎలా చేస్తారో నాకు కూడా ప్రాపర్గా తెలీదు గాని మేబి విన్నా ఆ వేపాకు పూవులు అండ్ చింతపండు రసం బెల్లం అ ఇంకా మ్యాంగో మ్యాంగో కు ఇక
అంతా మిక్స్ చేస్తారా
ఆ అంతా మిక్స్ చేస్తాం
అవునవును ఏం లేదు
ఆ అండ్ ఆ రోజు ఇంకా టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళు టెంపుల్స్ కి వెళ్తాము ఒకవేళ టెంపుల్ కి వెళ్లకపోతే పోయినా కూడా ఇంట్లో పూజ చేసుకొని అ ఉగాది పచ్చడి చేస్తాము అండ్ ఆ రోజు నాన్ వెజ్ మోస్ట్లీ తినరు ఎవరు సో లైక్ పులీస్ పులిహోర అలా చేసుకొని ఆ రోజుల్ని వెజ్ ప్రిఫర్ చేస్తాం
ఆ ఉగాది లో మీకు నచ్చిన ఏముంటదండి
అర్థం కాలేదు
అంటే ఉగాది ఫెస్టివల్ కదా ఒకేలా మీకు మీకు న్యూ ఇయర్ అన్నారు కదా సో అందుకు ఏ పా మీకు చాలా ఇష్టమైంది ఉంటది
అందులో అంటే అది ఎంజాయ్ చేయడానికి ఆ ఏం ఉండదు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు జస్ట్ ఉగాది అంటే ఉగాది పచ్చడి ఒకటే అంతే ఇంకా
అవునా అంటే ఇలా ఫ్రెండ్స్ తో కలవడం అలా ఏమైనా ఉ ఉంటుందా
లేదు లేదు ఇంకా పండగంటే ఫ్యామిలీతో చేసుకోవడమే ఫ్రెండ్స్ తో ఎలా చేసుకుంటాం
అంటే అందరూ కలవడం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఫెస్ట్ అంటే ఏంటిది మెయిన్ ఫెస్టివల్ దసరా ఉగాది దసరా అండ్ దీపావళి సంక్రాంతి ఈ మూడు మెయిన్ ఫెస్టివల్స్ లెక్క జరుపుకుంట నేను అంటే బంధువుని పీల్చుకోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇ పుడి హోలీ అండ్ మధ్య మధ్యలో వచ్చి వినాయక చవితి ఇంకా ఆ ఉగాది శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ అయితే ఆ ఎవరి చో వాళ్ళే చేసుకుంటారు
అవునా మీకు నచ్చిన ఫెస్టివల్ అండి
నాకు నచ్చిన ఫెస్టివల్ ఇది దసరా
అవునా ఏంటండి దానిలో స్పెషల్ ఏమంటాయా ఏమనా ఉంటాయా
యా ఉంటాయిదసరా దసరా అంటే ఒక నైన్ డే జరుపుకునే ఫెస్ట్ కాబట్టి
ఊ
హు సో ఆ నైన్ నైస్ నైన్ అవతారాలు ఉంటాయి దేవతకి దుర్గామాతకి సో ఆ నైన్ డేస్ నైన్ అవతార వాళ్ళకి ఆ అలంకరణ ఉంటది అంటే ఏమంటారు అలంకరణ అంటే ఐడియా ఉంది
ఓకే రెడీ చేయడం ఎలా
యా యా సో అల్లా నైన్ డేస్ స తొమ్మిది విధాలు అంటే తొమ్మిది రూ వాళ్ళు ఉంటాయి దేవతకి సో దాన్ని బట్టి సారీస్ ఆం ఇంకా అ జువలరీ చెంజ్ చేయడం అయితే సరస్వతీ దేవి అవతరానికి అయితే వీణ బుక్స్ పెట్టానం ప్రిపేర్ చేసి అండ్ ఇంకా ఏదో ఆ వేరే రోజు ఒక చన్ చండీ దేవత అని ఆ సమా ఉంటాది అప్పుడు ఒక్కొక్క అవతరాని కి ఒక్కొక్కటి ప్ర ప్రిఫర్ చేసి ఆ రోజు పెడతాం అన్నమాట అండ్ ప్రసాదాలు కూడా ఏ రోజుకి ఆ రోజు ఉంటదనమాట దేవతలకి లైక్
ఏముంటాదండి దాలు అంటే ప్రసాదాలు అంటే ఏం చేస్తారు
అంటే ఒక రోజు దేవతకి అన్నపూర్ణ దేవి అని ఉంటది కదా ఆ రూపం ఆ రూపం రోజు లైక్ ఏదన్నా రైస్ తో రైస్ తో వండింది ఏదైనా ఏదైనా అంటే పులిహోర గాని దద్ దోజనం
ఉహు అవునా
ఇవి పెడతాం ఆ ఆన్ని ఇతరుల్ ఒక రోజు అల్లం గారెలు ఒకరోజు పాయసం ఒక రోజు పులిహోర అని ఒక రోజు బూరెలని ఒక రోజు గారెలని ఇలా ఈ రోజుకి ఆ రోజు అంటే పంతులు గారు ఉంటరు కదా పంతులు గా అడిగేసి ఆయన చెప్ ప్తారనమాట రేపు ఇది ప్రశ్ కదం ఉమ్ రేపు ఇది ప్రసాదం రే పొయ్యి ఈ రూపం దేవతకి ఇవే పెట్టాలి ఇవి యజ్ఞాన్ని అంటరు కదా సో ద మెయినా ఇక్కడ దుర్గమ్మ కూర్చోబెట్టేటప్పుడు ద మెయిన్ పర్సన్స్ మేమే అన్నమాట ఎవ్రీథింగ్ చూసుకోవడం సో కాబట్టి ఇంకా కొంతమంది విలేజ్ లో ఏంటంటే ఆ మార్నింగ్ అంటే పనులకి వెళ్త తారు సో ఈవినింగ్ పూజలకి ఎవరో ఒకలు కుచుంటారు కాబట్టి టి ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవనింగ్ ఇది ఒక ప్రసాదం ప్ర ప్రిపేర్ చేస్తాం అన్నమాట మేమే
అవును అవునా
ఉ
ఇంకా మీరు స్టడీ ఇంట్లో నుంచి ఆ నాకు నచ్చిందంటే ఈ నాకు నచ్చింది అంటే ఆ రంజాన్ పండగ ఈజ్ మోస్ట్ ఫేవరెట్ అన్నట్టు అనచ్చు ఉ హలో
వి వినిపిస్తుందండి చెప్పండి
ఆ దానిలో మనమేమో థర్టీ డేస్ వరకు ఫాస్టింగ్స్ చేస్తాము అందులో ప్రేర్స్ చెయ్యడం చద్ మేడం గాడ్ మన గాడ్ కి ఏదైతే నచ్చుతుదో అలా ఈ బాధ వాళ్ళ వాళ్ళక్ సహాయం చేయ్ చేయడం ఆ లా థర్టీ డేస్ వరకు జ జరుగుతుంది ఆ దానిలో ట్వంటీ సెవెంత్ డే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఉంటది ఆ తర్వాత థర్టీ డేస్ కంప్లీట్ అయినాక అందరు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు ఒకరికి ఒకరు కలుసుకొని ఒకరింటికి ఒకరు వెళ్తూ అలా స్వీట్ చేసమండి షీర్ కుర్మ ఇస్ ఆ ఇంతేనండి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది దానీ ఆ రోజు ఆ తర్వాత ఆస్ యూజ్వల్ నాన్ వెజ్ చేసివుంటాం ఓ ఓ